హలో హలో వినిపిస్తుందా అండి
హలో
వినిపిస్తుందా అండి
హలో ఎలా ఉన్నారు
బాగున్నామండి ఎలా ఉన్నారు బావున్న మీరెలా ఉన్నారు ఏం చేస్తున్నారంండి ఏం చేస్తున్నారండి
అదండి
హా ఏం చేస్తున్నారండి వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
హలో
వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు వినిపిస్తుంది ఏం చేస్తున్నారు
మేం వాకింగ్ చేస్త వస్తా ఉన్నామండి అలా హ్మ్ మీరు హలో హలో
ఏ వంటన్నాే
వాయిస్ బ్రేక్ బ్రేక్ అవుతుందండి హలో వినిపిస్తుంది హలో వినిపిస్ వస్తుందండి ఒక చోట నిను మరి మాట్లాడాడి
స్తుందిని మాట్లాడండి హలో నిమిస్తుంది.
ఆ వినిపిస్తుంది. ఆ చెప్పండి ఏం చేస్తున్నారు.
చెప్పండి చెప్
హ
అదేవంట ఆలోచిస్త ఉన్నాను ఏదైనా ఐడియా చెప్పండి ఏం
అవునా అండి వంటాండి ఈ రోజు శనివారం కదండి. నేను ఈ రోజ అప్ చేససి చి చిక్కుడుకాయ వేపుడు చేశానండి. హా కొబ్బరి చట్నీ చేసా అండి, పచ్చి కొబ్బరితో చట్నీ. ఇడ్లీ చేశానండి.
అవునా అదే చెప్పండి నేను అదే సేమ్ ఐటమ్ సేమ్ వంటని నేను ఇంట్లో చేసేస్తాను. ఎలాన ఆలోచిస్తున్నాను కదా ఏం చేయాలి.
ఆ అవునా అండి చిక్కుడుకాయ కర్రీ వచ్చేసి మనం ఫస్ట్ చుక్కుడుకాయలు కొంతమంది చిన్న చిన్నగా కట్ చేసుకుంటారండి. బట్ మనము పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. రండి కట్ చేసుకున్న తర్వాత పెద్ద పెద్ద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మ మసలా రెడీ చేసుకుందామండి. మసాలా వచ్చేసి హు కొబ్బర పచ్చి కొబ్బరి ఎప్పుడైనా నండి ఒటే కొబ తీసుకోకండి పచ్చ కొబర ఒక ఐదు ను వచ్చి పది వెల్లుల్లి రెప్పలు ఇవ్వా ముద్దలగా మి మిక్సీ వేసుకోండి వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి
హ ఇది గ్రేవీ ఎక్కువ అయిపోతుంది కదండి అట్లా చేస్తే చి
నీళ్లు పోస్తే గ్రేవీ అవుతుందండి ఓట్టిగా ఫ్రై చేసుకుంటే కాదు
ఓనామిని కొబ్బ
లేదండి కొబ్బరిలో కొబ్బరిలో ఎప్పుడు నీళ్లు పోయకముందనే వా అందర ఏమి ఉండదు ఒక ముద్దలాగా చేసుకోవచ్చు మనం దాన్ని ఇప్పుడు జంపుగా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నరుక్కోండి ఒక రెండు పెద్దవయితే రెండు ఓ ఆనియన్స్ చిన్నవైతే మూడు ఆనియన్స్ కట్చేసి పెట్ పేట్టేసుకోండి ప్యాన్ పెట్టేసి ఆ ఫస్ట్ కర్వేపాకు జిలకర ఆవు వాలు వేసి బాగా వేయించుకోండి ఆనియన్స్ వేయండి ఫస్ట్ మిరపకాయలు ఏసి బాగా వేయించు అండి అవి బాగా మ నిమ్మకాయే అన్నాయి తర్వా ఆ కొంచెం పసుపు ఉప్పు ఈ చుక్కుడుగాయలు మనం ముందుగానే ఉడకబెట్టు కుంటాం కదండీ ముందుగానే ఉడకబెట్టుకోవాలండి పచ్చివి కాదు ఉడక పెట్టుకోవాలి ఇది మాత్
అమీని ఆ ఉ ఉప్పేసి ఉడక పెట్ట
ఉప్పేసి ఉడక బెట్టండి బాగుంటాయి టేస్ట్ బా వస్తాయి మనకు
ఆ ఎందుకంటే కొంచము ఉప్పు నీళ్ళు దాంట్లో లోపలికి వెళ్
ఆ అవునండి ఇప్పుడు అ వేసేసి ఉప్పు పసుపుతో బాగా మగ్గిచ్చండి అ మ గిన తర్వాత మనం ముద్ద రెడి చేసి పెట్టు కున్నాం కదండీ మసాలా ముద్ద అది దాంతో పాటు కారం కారం వేసి బాగా మగ్గిచ్చండి మగ్గిచ్చినా తర్వాత కొంచెం కొత్తిమీర అండి ఫ్రెష్ కొతిమీరా అలా చల్లేసి తిప్పుకోండి సింపుల్ గా పోతుందండి పిల్లలు బాగా తింటారు చప్ పాతి లో కాని దీంట్లో కానీ ఇది ఒకసారి ట్రై చే మీరు చాలా బాగుంటుంద అనమాట
ఓకే మళ్ళీ ఇంగోటి చెప్పారు కదా కొబ్బరి చెట్
ఆ కొబ్బరి చట్ని ఇంట్లో పచ్చ కొబ్బరి మిగిలిపోయిందండి దేవుడికి తీసుకెళ్ళింది అది మిగిలిందని చేశాన అనమాట
అవునా అండి ఓకే ఐ మీన్ శన శనగలు ఏమైనా మిక్స్ చేసారా ఉత్త కొబ్బరేనా
లేదండి ఓన్లీ కొబ్బరి పచ్చడి చేసేసాను అనమాట అది ఎలా చే సింపుల్ అండి అది ఏమిండదు మసాలా ఏముండదు లైట్గా అయిపోతుది చెప్తా చూడండి కొబ్బరిని చిన్న ముక్కలగా ఒక కట్ వచ్చేసి నూనెలో కొంచెం ఎర్రగా వేంచుకోండి పచ్చి కొబ్బరేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది చెట్ ని బాగోదు
ఓకే నూర్లో చెప్తారా
కొంచం పోూసు
ఒకే ఆ బా మా సైడ్ అయితే జస్ట్ చిన్న చిన్నగా మామూలుగా ఇం తింత లా చిన్న చిన్నగా కట్ చేసి పెన్నం మీద అలాగా చిటపడి
ఎప్పుడేగా నూనెలో ఎంచితే చట్నీ టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఆ వేంచుకొని పక్కన పెట్టేసు కోండి ఒక పది వెల్లుల్లి రెప్పలు ఉల్చి పెట్టేసుకోండి కొంచెం కొత్తిమీర పక్కన పెట్టేసుకో కొండి ఉల్లిగడ్డ పచ్చిమిరప కాయలు బాగా వంచుకోండి అవి పక్కన పెట్టేసుకోండి టమాటో చింతపండుూ బాగా వేంచుకోండి అదే పక్కన పెట్టేసుకోండి ఇవి ఇంగ్రీడియంట్స్ అండి సో ఇప్పుడు ముందుగా వేయించు న్న కొబ్బరి ఫస్ట్ వేసుకోండి ఒక ఒక నాలుగురాళ్ళు ఉప్పేసి బా మిక్స్ సి పట్టని మేదిగే వరకు తర్వాత పచ్చిమిరపకాయలు అదేసి మిక్సీ పట్టండి అవి బా ఎదిగిన తర్వాత త మిగతావి ఇవి టమాటో నువ్వు ఎంచుకున్నాం కదా ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టండి అది అయిన తర్వాత ఇప్పుడు తిరువాత పెట్టుకోవాలండి మనము తిరువాతకు వచ్చేసి బ్యాల్లుు ఉంటాయి కదా అండి శనగబళ
ఆ చ వాళ్ళు పెసర బళ్ళలు
బాగా వేయించిన తర్వాత కరివేపాకు జీలకర ఆ వాళ్ళు ఎర్రగా వయించుకొని ఒక రెండు ఒట్టిమిరపకాయలు ఏసీ బా తిరువాత పెట్టి మ్యాగీచండి చెట్ నేను బాగా తిరగ వేసి పక్కన పెట్టియికుండా కొద్దిసేపు మగ్గించండి సిమ్లో పెట్టి పచ్చివాసన అనేది ఉండదండి ఇలా చేస్తే మనము కొబ్బరి చట్నీ హ్మ్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు
ఏ సారా ఈ రోజు ట్రై చేస్ ఇస్తానండి సో ఎట్లా వాళ్ళ ఎట్లుంది ఏమ అని ఆ బాగుంద అంట నెక్స్ట్
ఖచ్చితంగా బాగుంటదండి చట్నీ ఇలాంటి చట్నీ అన్నంలోకే కాకుండా దో సె ఇడ్లీ కూడా చేయండి ఇప్పుడు పల్లీలి చట్నీ కాకుండా
ఆ ఆమె చట్నీ వచ్చేసి చపాతిలోకి బాం
బాగుంటుంది కొబ్బరి చట్నీ ఏ దాంట్లోకైనా రుచిగా ఉంటుందండి
హ్మ్ మా అమ్మ చాలా బా చేసేదండి చి హ్మ్
హ్మ్
మా అప్పుడు వచ్చేసి దీనింటది కాని సరే గుండు ఉంటది కదండి దానిలో రుబ్బితేనే బాగా
అవునండి కొందరు ఇంకా మిక్సీలు ఉండవు కాబట్టి మనం అలా చేసేసుకుంటాము
హ్మ్ అన్ని టమోటాలు పచ్చిమిరపకాయలు అన్ని వేప్పుకొని నేను చిన్నప్పుడు హెల్ప్ చేసేదాన్నిండి ఆ అమ్మాల రూపుతాంటి అంటే నేను ఒక చేయి వేసే మా నేను రూప్ చెతాను అలా చేసి అండి మేము అప్పుడు నాకు అలాగ ఏమేమి ఎస్తారు ఏ ఏమేమి అనేసి కొంచెం
హ్మ్ అవునండి బాగుంటాయి ఇలాంటివన్నీ అప్పుడు కాలంలో చాలా బాగా చేసేవాళ్ళండి ఇప్పుడు అందరు మిక్సీ శిలానేష్ ఏ ఉ అప్పుడుట్లో కాలంలో తెల్సా అండి, ఈవెన్ దోస పిండి ఇడ్లీ పిండి కూడా చేత్తో రుబ్ వాళ్ళండి అదేంటో
ఆ అంతా అప్పుడు ఈ అంత టెక్నాలజీ లేదు కదండి, అప్పుడ్ అంతా ఆ రోళ్లు వివి రోలోచ్చ రోల్లు దిన్న
అండి మా నాయనమ్మ మొత్తం రోట్లనే చేసేదండి, చట్నీలు దోస పిండి ఇడ్లీ పిండి అన్ని ఇప్పుడు మా అమ్మవాళ్ళు మేమందరం వాడేస్తున్నామండి ఏం చేస్తాం. ఆహు
ఆ ఎందుకంటే ఇంకా టెక్నాలజీ వచ్చేసిందా మళ్ళీ టైం పడుతుంది, అనేసి ఇదైతే కొద్దిసేపట్ ట్లా అయిపోతుంది కదండి, ఫైవ్ మినిట్స్ లో ఆ ఆది ఎవన్నెవర్
అది ఖచ్చితంగా గం ంట గంటన్నర పడుత ఇప్పటి కుడ పక్కన వాళ్ళు ఒక అవ్వ ఉంటారండి, వాళ్ళ కొడుకులు అందరు సిటీలో ఉంటారనమాట ఆవ్ ఫ ప్రతొక్క చట్నీ కారప్పొడి కానీ, ఏదైనా కానీ దీంట్లోనే చేస్తుందండి, అదేంటో రోట్లోనే దోస పిండి, ఇడ్లీ పిండి మొత్తం అన్నీ హు
ఎందుకంటే ముసలోళ్ళు వచ్చేసి వాళ్ళు ఆ దానికి అలవాటు పడిపోయినారు. ఇది మిక్సీలో చాలా నున్నగా చేసి ఇచ్చేస్సుందా అంత టేస్ట్ ఉండదు. ఆ ట్రైన్ లో అయితే ము కొంచము కచ్చ పచ్చగా ఉంటుంది అది వాళ్ళకి నమ్లినప్పుడు టేస్ట్ తగులుతుందనమాట. చాలాగా వాళ్ళ కాదు అలవాటు. ఎందుకంటే మా తాతయ్య కూడా నాకు ఈ మిక్సీలో పట్టియద్దండి నాకు రోల్ల్లో రుబ్బియండి. అట్లయితే అ తను తింటాను అనే అంటా ఉంటాడు. ఇది ఏం టేస్ట్ ఉండదు ఇది మనం మిక్సీ పెట్టేది.
అవునండి రోట్లో పచ్చడి రెండు రోజులు బయట గాలికి పెట్టండి. ఎంత చక్కగున్ టదంటే
మిక్సీ పట్టిండేది ఇది ఉండదండి, అసలు నున్నగా ఉంటుంది.
అండి అయితే పనుంది కాసం చేసుకోవాలి ఓకే
సరేనండి బాయండి. అ